మ్ జేస్తునావ్
ఏం జేస్తలా ఆ చెప్ప
ఏం జేస్నావ్ వంట మరి
ఇంట్లో పని
హ్మ్ హు
పే పంతుల్ని అడిగిర్రంట టైం జెప్తే ఆ టైమ్ వరకు నేను ఒస్తె కోడ్తా మిమ్మల్ని ఏం లేవు ఎగ్గు చేద్దాం అనుకుటున్నా
హ్మ్ మళ్ళా రేపు మళ్ళా రేపు సండే నే గదా
ఆ
మళ్ళీ రేపు సండేనే గదా అంటున్న
సండే నేనే ఇంకా పోతాడు కదా నీ నాదే ఇక లేదు అడుగుతా ఏమైతదో ఇగ కుటరో లేదో ఓకే అ పోవాలనే లేద్ పెండ్లికి
హ్మ్
హోంబర్ రాష్ణవా ఓ మిత్ర హోంబర్ రాష్ణవా ఆ ఎప్పుడు ఇడ గుసో అత్తా ఆడ ఏం రాస్తున్నావ్ కొట్లాడుతున్నావ్ ఎందుకు తమ్మున్ తోటి క్లోజ్ ద డోర్ డోర్ క్లోజ్ చెయ్ హలో మేడం కోజ్ చెయ్ ముందట మొత్తం ఎక్కువ వైట్ హెయిర్ వచ్చింది
విష్ణంకా విషాన్ బిడ్డక
లాస్ట్ ఆమెకు చిన్న ఆమెకు ఉ వైట్ హెయిర్ ఉంది అయ్యో చెప్పడం మర్చిపోయినా ఫోన్ చేయంగానే ఆ ఫోన్ పట్టుకొని ఉరుకొచ్చు చ్చింది వ అంటే ఫోన్ చెయ్యంగనే ఎంబటే వచ్చేసింది అది దారిలా కలిసింన ని చెప్పినగా మరి అవి బేసిక్ ఉంటాయి క తీసుకురావాలిగా కుడుకలు బెల్లం అట్లాంటివి అవి తీసుకురాకుండానే వచ్చింది మళ్ల నేను రిటర్న్ వీళ్ళని తీసుకోనిక వొస్తుటే షాప్ ల కనిపించ్చింది ఆడవరో చెప్పినట్టురు మళ్ళ షాప్ కు వొచ్చి కొనుక్కొని పోయింది నేను అడ కొనుకోవాల్సి వొస్తదనే ఫోన్ పట్టుకొని పోయిన ఇలా స్కూల్ కడ షాప్ లో కొందమాని
అదేలే ఉద్ ఉద్ ఉద్దు కింద పడ్తంది కన్నమ్మ వొద్దు ఇ పక్క అంత కిచెన్ లే పక్క కి కచెన్ దగ్గర ఇవి కిటికిదీ దగ్గర వచ్చినది వొద్దు వొద్దు అది తి కుచ్చుకుంటది మమ్మీ వొద్దు ఇక్కడి ఇక్కడి
ఏ టువా
ఇక్కడి ఇక్కడి ఇక్కడి ఆ ఇగో అవును
వాళ్ళు కలిగానే ఉన్నారా కాల్ చేసి చెప్పినవా వాడు కలిగా ఉండా
ఆడెవడు వానికి నేను చెయలేద్ ఇక
ఎక్కడికైపోయినవ్ నేనా గ పక్క అంటి పిలిస్తే పోయిన ఎప్పుడు అంటున్నావ్ నువ్వు ఎప్పటిది అడిగినవ్ ఏడీకి పోయినవ్ అని పక్కామే పిలిసింది పోయినా ఈ రోజు శనివారం కదా వాళ్ళు పూజ చేస్తురు అంటే బొట్టు పెట్టి పసుపు పెట్టి పంపిచ్చింది అందుకే ఎంబడే వస్తా అని చెప్పిన పాస్పు కాలకు పెట్టిది ఇగో కడుకున్నా పోదా మరి
అన్నీ వివరణఇయాలి పిల్లలంతే పిల్లంటే అంతే అన్ని వివరణ ఇయ్యాలంటున
అదే అదే ఇంకా మీ పాప ఏం చేస్తుంది
ఉమ్ అగొఎమ్మి
ఉమ్
మెట్లెక్కింది మేట్లక్కడ వీళ్ళ కిటికి ఉంటది. వీళ్ల కిటికీలాకెళ్లి సమాన్లన్ని తీస్తుంది
పాప వాళ్ళ పాప గురించి
ఇగో
రాస్కో ఇన్నిపించిందా పిన్ని వాలు పిన్నివోయిస్ వినిపించిందా
క్ర కింది రా ఇగో
ఈరోజు గుడా ఒక ఫోటో పెట్టింది కదా మీ టీచరు లేద్ లేదన్నావ్ నిన్న కాల్ చేసినందుకు ఆ మా పాప ఫొటోస్ రాలేదు నిన్న ఎగ్జిబిషన్ వి అంటే
ఆహా నాకు సెండ్ చేసినావ్ గదా మంచ్ చినే ఉంది గా ఇదే బాగుంది హండ్
ఫస్ట్ లా గ్రూప్ లో ఫొటోస్ పెట్టిరు గ్రూ ఫొటోసు ఇళ ఒక్క దాంట్లో ఇమ లేదు ఫస్ట్ ఏ ఫోటోస్ లేవ్ ఏమ్ లేవు మాకు ఎందుకు చెప్పాలె ప్రాజెక్ట్ మేము ఎందుకు జ్ మక్ టైం ఎందుకు వేస్ట్ ఏస్తారు మా ఫొటోస్ పెట్టనప్పుడు అదిఇది అని కాల్ చేసీ మాట్లాడిన రఫ్గా
ఉమ్
మేడం మీరు తెలుసుకొని మాట్లాడండి ఎందుకు లేదు ఉంది అద్ఇద్ అని చెప్పి కాల్ కట్ చేసీ ఇంగా నా వాట్సాప్ కి సెండ్ జెసింది ఫొటోసు అదే ఫోట నీకు మిగత వాళ్ళక్ పెట్టినా
ఇగ నువ్వాడిగినందు సెండ్ జేసిందేమో
ఆ అడిగినందుకు సెండ్ చేసింది ఇంగా ఈమె గుడా అలిగింది నా ఫోటో దింపలేదు నాన్నన్న నాదొ నా ఫోటోక్కటే అవైడ్ చేస్తున్నారు వాళ్ళు అద్ ఇద్దంటే ఇంకొంచెం ఇంగా ఏడ్చింది కూడా ఎడ్సేసార్ ఈ కాల్ చేస్తే అప్పుడు చెప్పింది ఇగ అయితే ఈరోజు ఈ రోజు నిన్నొక్కటి ఫోటో పంపింది ఈరోజు ఒక్క ఫోటో పంపింది చూశిన
అ
నిన్నా ఎందుకు
పా
వినిపించిందా వారి కోపం అది మరి నువ్వేగద ఎడ్షిన్ గదా కోపంతో ఫోన్ చేసినా నీ నీన్ నీ నీ నువ్వు చెప్పినట్టు అడగకుండా వేరేలాగా అడగ మన్నవ్ వేరేలాగా అడిగినగా నీ పేరే చెప్పకుండా అడ్గినగా సరే పోనీ లైట్ తీస్కో రాస్కో హోంవర్క్ రాసుకో వదిలేషడ్ది అయిపోయిందిగా నీ న్నట్ తో వదిలేశై ఇంకా రాలేదా మరి మీ ఇంట్లోల్ లేరా
ఇంట్లున్నారు బయట కూర్చున్న ఉన్ ఇంట్లున్నారు ఎటుపోతారు లేకా
ఇద్దరు
ఉమ్
ఏం జేస్తురు
ఏం జేస్తుంరీ ఏం లేదు
చెపినవ మరి మీ అత్తకు మరి ఇది మా ఇట్లా అడగలేదా
ఆ చెప్పిన ఉమ్ ఆహ్
నువు చెప్పినవా ఆయన జెప్కుండా
నేప్పిన
అంటే ఏమన్నది
ఏం అన్లే
ఫోను చూసేటప్పుడు లేసిందా మరి ఫోన్ ఇందాక ఉమ్ అదే అవన్నీ తీసేసినవ్ కదా
నా కుది అభి దియేరే అభిది ఆ ఇదరిచే హలో ఆ పక్కామనే పొటాటోది అదే ఆలుగడ్డ పొట్టు తీసేది డుబ్బు తీసిందా అంటే ఆరో అక్కో మమ్మీ కో అభి దియేనా దేవో అదిది ఇదరి చే ఇదరి చే అభి దియే నాయే ఆప్కో హలో
ఆ చెప్పు
ఉమ్
ఆడుకుటున్నట్టురుగా పిల్లలంతా ఆ
ఆ ఆడుకుంటూరు
అదదే
ఏమో ఇంగ వాళ్ళు ఫంక్షన్ ఎట్లా చేస్తారో మనక్ తెలివదు అది అల్లా పర్సనల్ మనమడగ్ అడగం గదా ఆ హలో
ఆ
ఏమైంది కింద వడదా
ఏం బన్లే మీదికి ఒక్కటే ఎత్తుకున్నా అందుకే ఏడుస్తుంది
పైకెళ్తున్నావా వై
యెహా
స్పీకర్లే స్పీకర్ తోటి ఏం పని నీకు నువ్వు హోమ్ వర్ రాస్కో ఇవే మపో ఆయ ఆ ఇంట్ల రాస్కపో
ఆర్తీ ఈయైన పా ఏ అభి ఈద్ ఇదర్ సేలయింగ ఆరోకో దియేనా హుమ్మ్
మాట్లాడుతవా నువు వచ్చి మాట్లాడుతవొచ్చి
ఏంటంట అయిపోతద్తే
స్పీకరువెట్టు అంటే స్పీకరు పని చేస్తలేదని చెప్పిన
ఉహుమ్
అంటే నువు వచ్చి మాట్లాడతావాయేంది అని అడుగుతున్నావు
హా ఉమ్